చెప్పండి సీను.
చెప్పండి ఎంటిదండి ఈరోజు టాపిక్.
మీరే చెప్పాలండి చెప్పండి మీరే.
జెండాల గురించి మాత్. పడుకుందమ్మా జనరల్ రోజు వారి మాత్రలు మాటలు
ఆహా చెప్పండి జనరల్ టాపిక్స్.
చెప్పండి మీరు ఏమన్నా.
మేమే స్టార్ట్ చెయ్యాలా అండి. పెద్దలు మీరే స్టార్ట్ చెయ్యాలి జనరల్ టాపిక్స్.
అయ్యో ఏం లేదండి అయితే చెప్పేయ్.
మీరు ఎట్లా పోతే. హమ్ ఎక్కడి వరకు ఆగిరండి చెవ్వులు కొవ్వులు తర్వాత ఇంకేమైందండి ఆ మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా రిలేషన్ సొమెథింగ్ ఏదో అన్నారు
చెప్పలేనంత ప్రేమ బాధ ఉంటుంది అదే
ఆలో ఎవరండీ ఎవరు ట్వీల్వ్
మా చిన్న అన్న వచ్చి కోట్ స్టేషన్ చదువు అంటే చదువుతున్నారు
ఆహా అవును అండి
హమ్
ఈ రోజు ఫరెవర్ అంటారు రేపు మీరెవరు అంటారండి హలో హలో అది ఈరోజు హలో అండి
ఆ
ఈరోజు ఫరెవర్ అంటారు రేపు మీరెవర్ ఆన్ నువేవర్ అంటారు
బాగుంది బాగుంది బాగుందండి అవునవునండి మేము మ
ఉ
వాళ్ళక ఎందుకు ఇప్పం అదే
ఆ ఏందండి నా కడ్దం కాదా అసన్న కోపం వస్తుంది మ ఇండ్లో అదే తిరుగుతుందండి అంటే సల్వంద టాప్ టాప్ ప్ప అయితే ఆపర్ అవుతారు ఫస్ట్ యాంకులు వస్తాయి ఎందుకు ఏ స
అవునవునండి ఓకే క్కని స మాాలడి వాయిషక్యిడి మీది
అహ హ ఏ నాడుతుంద అంన్ని
ఆ వినబడుతుందండి
మన బతుకు మనం బతకడం కంటే పక్కలే చాలా బతుకుతారు మన బతుకు
అవునవును
ఏం చేద్దాం అండి మన జీవితం కూడా వాళ్ళే జీవిస్తురు
అవునవును అరే ఇవాళ మస్తు లేట్ అయిందంట కదా
అవునంతా మీరు బండి మీద ఎల్లుండి అవునంటా కదా
లేదు నేనెందుకు వెళ్లలేదంటే నాకే లేట్ అయితది మమ్మీ వంటగాలే ఇవాళ సోమవారం కథ వంటకాలే ఏం కాలే అయితే నేను మరదలుకు ఏం చెప్పానంటే టిఫిన్ బాక్స్ తీసురరా మీరు ఆలోపు సో ఎందుకంటే నైన్ ట్వంటీ కి నైన్ ట్వంటీ త్రీ కి అట్లా వస్తుంది ఫస్ట్ బస్సు మళ్ళ అప్పటి వరకు నా వంట కూడా అవదు రాలే ఇంకా మళ్ళీ నేను లేట్ చేసారు బస్సు పోతుంది అని చెప్పేసి పోండి నేను డాడీ వాళ్ళ నైన్ థటీకి ఇలా బయలుదేరుతా అనేసి నేను ఏం చేస్తా పంపించిన నేను నైన్ ట్వంటీ ఫైవ్ క ఇక్కడ నుంచి బయలుదేరిన స్టాప్ కి ఒక్క లేరు పోవచ్చులే అనేసి అనుకున్నా అప్పటికి బస్ పోయే ఉంటది ఆ నేను లోపటికి వచ్చి చూచేసరికి లేరు ఇంకా రాలే సంధ్యక్క వచ్చింది వీళ్ళు ఇంకా రాలే అని చెప్పి ఫోన్ చెయడి అని అంటే ఫోన్ చేసింది ఫోన్ చేసి ఏమైంది ఇంకా రాలే స్టాప్ వానే ఉన్నామని అంటారు ఒక పద అవుతుంది అప్పటికి పది గంటలకి బస్సు ఎందుకు ఉంటాయి అది ఆల్రెడీ పోయింది ఉంటే పాది అట్లా ఉంటాయి వేరుంటది అని స్నే అన్న హ్మ్ మాట్లా
చిన్నపిల్లల్లాగా ఇట్లా ఫోన్ చూసుకుంటే అన్నం తింటున్నావ్ తిడుతుండనంట కదా అండి వాళ్ళ డాడీ
ఏమో పిచ్చోళ్ళు మంచోళ్ళు నాకు అర్ధమే కాలేదు మేము అప్పుడైనా ఫోన్ చేసి బయలుదేరుతున్నా అన్నదా
ఇజ్జత్ మన్స్
కాదు ఈమె ఫోన్ చేసి బయల్ హలో
ఆ వినిపిస్తుందా
వినిపిస్తుంది ఈమెనైనా పోయేటప్పుడు ఫోన్ చేసి బయలుదేరుతున్నా అని చెప్ పింద
ఆ చెప్పిందండి
ఆ
బాన్ తప్పు చెప్తున్నావు అచ్చం చెప్పింది నేను పొద్దున్న వండుకున్నా, పోతున్నా. ఇంత జల్లి ఆమెకి చెప్పినవా ఫోన్ చేసాను అడిగిన. అడుగుతావా ఇంత ముందుకే ఫోన్ చేస్ ను రెడీ అయినా మళ్ళా రెడయినా అని చెప్పిందంట ఇంటికి వెళ్తే ఇట్ల్ వాళ్ళ డాడీ ఫోన్ తీస్ అంట తినుకుంటా ఇదుతుండట ఫోను మళ్ళా జుట్టిప్పి జుట్టేస్ కుంద టైం
ఆ ఇంకా ఇల అట్ నాక ఏం జల్ల
అవుఅంటది ఇన్స్టా చుస్తునన్ అయిందండి ఆ ఎంప్లాయర్ అసలు ఎంప్లాయరేన అసల్
కనెక్ట్ చేయలే ఎందుకు రీచార్జ్ అయిపోయింద చేపియలేద ఇంకా రజా వా ఇంకో పంపించిన హలో వాల్ అడక్కో మా లే అంటుండు మీడ కటి కాల్స్ కూడా కూడా వెలే వెలే
మేడం ఏమనదా అని తెలుస్తే
నేను ఆమెకే తెళాలి నేనే ఒక నైన్త్ వన్స్ సెవెన్టీ త్రీ కాల్ చేస్తే నేనే ఎక్కువ పెడితే ఎలా ప్రాబ్లమ్ అవుని చెప్ పషన్ అమె ఇంకా టూ ఫిఫ్ పెట్టు టూ సిక్స్టీ పెట్టాను అంటుంది. లే నేను అట్లా పెట్టను అని చెప్పేసి వన్ నైన్ ఏమో
హ్మ్
అంతే ఇంగ ట్వంటీ కాల్స్ రేపు కవర్ చేయచ్చు కదా అన్నట్టు పెట్టినా ఆమే ఇంకా అట్లా పెట్టింది ఇంకా
హ్మ్ హు పెద్ద టాస్క్ ఉంది అదా ఆమె తోటి
హ్మ్ ఏం పెట్టాలే మా ఇంటి మాలక్ష్మి పెట్టాలా అంత హలో హలో ఆ చెప్పండి వతుందా
ఏమైతంది డిస్టర్బెన్స్
మా అన్న సాగోటిచిండు
మా ఇంటి మహాలక్ష్మి సీరియల్
ఏ మొన్న ఆగుడుడు పడాడి కొత్త పేరు చెప్పిండు
మాఇంటి మహాలక్ష్మి ఉందది
మా ఇంటి మహాలక్ష్మి అంటే ఏం సీరియల్ తెలుసా పోదరి
ఏంటి మహలక్ష్మి అర్థం కాలే ఆ మా ఇంటి మహాలక్ష్మి అంటే పొదరిల్లు
హ్మ్
హ్మ్ ఇయాల ఒక విజిట్ అయ్యిరు పేమెంట్ చేసుకుంటలో లే నో అండి విజిట్ అయితే అయిరు ఆ ముసాలాయానకి ఆ ముసాలానకి నేను చు చుసినట్టుందట ఎక్కడనో హ్మ్
హ్మ్ హు అయితది లేండి పేమెంట్ కూడా విజిట్ అయిరు కదా ఖచ్చితంగా పేమెంట్ కూడా అయితది లేండి
ఏమో అండి వలా ఫాదరేట్ చేసుకుందాం అన్నట్టే ఉన్నాడు వాళ్ళు ఆల్రెడీ కొంచెం ఇంకా వాళ్ళ భార్య టీచర్ జాబ్ కదా ఆమె కొంచెం హై లెవెల్ ఉంది కొంచం వల్లే చూడాలి ఇగ వాళ్ళ డాడ్ అయి అయితే మొత్తం కొంచెం చారు కొన్ తేసుకొన్ మొనటిగానే నాడవాలి ఎందుకంటే,
ఆ హ
అట్లా ఆలోసిస్తున్నారు మరి. చూడాలి.
అయితదిలే ఇంగ కచ్ ప అల్ వా
మ్
ఈమె, ఈమె, అసలు ఈమెనే పైసలు జీతం ఎత్తినట్టి జేస్తాదేన్దండి ఈ మహాదేవి. అసల్ మన ఇంట్లో సిచ్యువేషన్, అది మనకు తెలుసండి. వాళ్ళక్ కేం తెలుత్తది? కావల్లని ఎవ్వడు పనికి పోడు గా! హాలిడేస్ లో ఇంక ఎంజాయ్ చెయ్యొచ్చు. అసలు ఇంటిక్ అక్కడుండి. ఏం అవసరం మనకి పోవుడు కదా! ఊకె ఎవడు కష్టపడాల అని అనుకోడు, సుఖంగానే బతకాలనుకుంటాడు.
మ్మ్
కొన్ని పర్స్ పిత్ర వల్లనె కద వాడు ఎవరైనా కష్టపడల్లనుకుంటరు. అల ఆలోస్ తించా కుంటే ఏది పడితే అది అనుడేంది ఫస్ట్
మ్మ్
మమ్మల్ని అన్ అవన్నందుకైనా వత్తె బాగుండనిపిత్తుంది. రాన? అట్ల ఒత్ అవన్నందుకైనా ఒత్తే! మ్మ్ మ్మ్ ఏ మేడమ్ రాదా?
రాదండి రేపు. తార్స్డే ఉండి, సండే తార్స్డే ఎట్లా ఫెస్టివల్ కాబట్ రాదిగ. సండేనె వొచ్
హు హూ అ అస్స చెప్పాలింక మ్మ్
మీరా ఇద్దరు అందరూ రావచ్చు నేనిందులో ఇస్తా
ఉమ్మ్ సరే అండి. ఆ నేన్ కూడా ఒక సా ఎక్కడో చూసినట్టుం దాఆఫీస్
అంత మీరు ఎంచుకున్నంత అట్లేమి ఉండదండి నార్మల్ గుంచుకోండి.
ఉనా ఏం కాదండి. రిచ్ ఉండద్ రిచ్ ఎప్పుడు అట్లా ఊరికొద్ది కదా అండి మన స్త్ స్థాయి దట్ తగ్గట్టు ఉంటదేదైనా
హు హూ
ఇంగే చెప్పండింకా
తిన్నరాఅండ్ తిన్నారా అండి మరి
ఆ తిన్నామండి మీర్ తిన్నారా
తిన్నాం పప్పుతోని చపాతి పప్పు తిన్నాం.
అవునా ఆ బాగుందా అండి పప్పు
బాగుంది చపాతీ మీద తిన్నా కాబట్టి బానే ఉంది మరి
కసుకు ఊను అళ్ళ అండి
ఓకేనండి ఇంతటితో సమాప్తం
ఆ సరే అండి సమాప్తం